ఆ మీకు నచ్చిన టాస్క్ గురించి మాట్లాడతారా అండి ఓకే మీకు చెప్పండి మీకు నచ్చిన టాస్క్ ఏంటిది
ఆ వంటకాల గురించి మాట్లాడుకుందం
ఓకే ఓకే వంటకాల గురించి కే మీరు ఇప్పుడు వంటకాల గురించి చెప్తాన్నారు కదా మరి ఈ టాపిక్ లో మీకు ఏ వంటకాలంటే ఇష్టము
చికెన్ ఫ్రై అంటే ఇష్టం
చికెన్ ఫ్రై అంటే ఇష్టమా
అవును
ఓకే ఓకే అంటే ఇప్పుడు మీకు చికెన్ అంటే చికెన్ ఫ్రై అంటే ఇష్టమానీ మీకు నాన్ వెజ్ అంటే చాలా ఎక్కువ ఇష్టమా వెజ్ అంటే ఇష్టమా ఎక్కువ
నాకు ఎక్కువుగా నాన్ వెజ్ అంటే నే ఎక్కువ ఇష్టం అండి
ఓకే ఓకే నా కూడా నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం నేను కూడా నాన్ వెజ్ లేనీదే సరిగా అన్నమే తిన్నను లాస్ట్ కే ఎగ్ అయినా ఎకు లాస్ట్ కి ఎగ్ ఎగ్ అయినా ఉండాలే డైలీ చికెను మటను లేకపోతే అదే లాస్ట్ స్టేజ్ ఎగ్
ఎగ్ ఆ ఓకే
ఓకే మరి ఇప్పుడు మీకు చికెన్ కర్రీ అంటే చికెన్ కర్రీ కన్నా చికెన్ ఫ్రై ఎక్కువ నచ్చిదా
అవునవునండి చికెన్ కర్రీ కంటే ఫ్రై ఎక్కువగా ఇష్టపడతాను
ఓకే మరి చికెన్ లో మీరు చికెన్ ఫ్రై కాకుండా చికెన్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా
హ్మ్ చికెన్ బిర్యానీ కూడా తింటాను
అంటే ఇంట్లో చేస్తారా మరి బయట హోటల్లోకి వెళ్ళి తింటారా
ఇంకా చికెన్ ఫ్రై అంటే ఇంట్లో చేస్తారు ఇంకా బిర్యానీ అలా అంటే ఇంకా హోటల్కి వెళ్ళి తినేసేయడమే ఇంట్లో ఎక్కువగా చేయరు బిర్యానీ
హోటలలో మీకు మార్నింగ్ కూడా టిఫిన్స్ టిఫిన్స్ తింటారా
ఆ టిఫిన్ చదింటాను మార్నింగ్
పిల్లలు ఎక్కువ ఏం తింటారు
ఇడ్లీ తింటాను ఎక్కువగా ఇడ్లీ
ఇడ్లీ ఎట్లా చేస్తారు ప్రాసెస్
ఆ ఇడ్లీ ఇడ్లీ తెలీదు బట్ చికెన్ గురించి అయితే తెలుసు
ఆ చెప్పండి చికెన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు
మనం ఇంకా చికెన్ షాప్ లోకి వెళ్ళి చికెన్ తీసుకొచ్చుకుంటాను
ఆ
తీసుకొచ్చుకొని వాటిని ఫ్రెష్ గా కడిగేసుకుని చికెన్ ని నాకు నచ్చిన విధంగా పీసెస్ తీసుకొచ్చుకుంటాను దగ్గరుండి ఇలా కట్ చేయడం అని చెప్పి తీసుకొచ్చుకుంటాను నాకు ఎలా అయితే కావాలో అలా లెగ్ పిసా లేక లేకపోతే జస్ట్ అలా
గా
అలా తీసుకొచ్చుకొని వాటిని కడిగేసుకొని ఇంకా అందులో ఇంకా కావాల్సిన ఐటమ్స్ కారం ఉప్పు మసాలా ఇంకా అల్లం పేస్ట్
ఉ
ఇంకా మనకు కావాల్సిన ఫ్లేవర్స్ ఏమైనా ఉంటే ఇంక పెరుగు కొంచెం కొంచెం లైట్గా లెమన్ లెమన్ జ్యూస్ కొంచెం అలా అన్ని వీటిని ఈ చికెన్ పీసెస్ ని ఈ వీటినన్నిటిని ఒక బౌల్ లో వేసి వాటికి కొద్దిసేపు పట్టిస్త వస్తున్నావా చికెన్ కి
ఊ
ఇలా పట్టిచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వాటిని ఒక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను
ఊ
ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాక ఈ పట్టించిన మసాలాస్ అయితే ఏంది ఇవి అయితేయంది ఆ చికెన్ కి మంచిగా పడతాయి అన్నమాట
ఊ
ఈ పట్టినాక ఒక బౌల్ ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక అందులో ఆయిల్ వేసుకొని కొద్దిసేపు ఆయిల్ వీట్ హీట్ అయ్యేదాకా చూసుకొని ఈ టైంలో మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాను
ఊ
ఆనియన్స్ కట్ చేసుకొని ఈ హీట్ అయిన బౌల్ లో ఈ ఆనియన్స్ ఫస్ట్ వేసుకుంటాను
ఊ
ఫస్ట్ వేసుకున్నాక అవి కొద్దిసేపు టూ మినిట్స్ అలా అయ్యేసరికి ఎర్రగా అయిపోతాయి ఆనియన్స్
ఊ
ఇంకా అందులో ఈ చికెన్ మనం ఏమైతే తీసుకున్నామో ఆ చికెన్ పీసెస్ వేసేస్తా కొని మళ్ళీ కొద్దిగా అడిషనల్గా కొంచెం పెరిగి యాడ్ చేసుకో తీసుకుంటాను నేను నాకు అలా అయితే ఇష్టం అందుకని చెప్పేసి అది చేసుకుంటాను ఇంక పైన కప్పెటేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అవి ఆయిల్లో బాయిల్ అయ్యేదాక ఉచుకొని
ఉ
ఇంకా అలానే కొద్దిసేపు ఇంకా అడిషనల్ గా కూడా మళ్ళీ ఇప్పుడు వేసుకున్న కారం ఈ ఉప్పు కొంచెం కొంచెం ఎక్కువ ని కొంచెం స్పైసీగా తినడం అలవాటు సో మళ్ళీ కొంచెం కొంచెం మళ్ళీ అన్ని వేసుకుంటాను వేసుకున్నాంక ఫైనల్గా కొ కొరియాండర్ ఇంకా అట్లాంటివి ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు అవన్నీ పైన వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అలా ఉంచుకొని ఒకసారి మధ్యలో వాటిని ఇటు అటు కలవెట్టుకొని
ఉ
ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకొని అవి మొత్తం మొత్తం రెడ్ రెడ్ బ్లాక్ అయ్యే దాగా ఉంచుకొని అలా తింటాను మీకు మీకేమి ఇష్టం అలా
మాకొచ్చేసి నాకు ఇది దాని ఏమంటారంటే పాయా అంటే తెలుసా పాయా
ఆ నాకు తెలీదు బట్ చెప్పండి
పాయ అంటే ఏందంటే మనం మోస్ట్లీ ఫుడ్లలో పాయ అంటారు అంటే మేకకి తలకాయ కాలు ఉంటాయా ఆ అవ్ వీటిని నాకు నాన్వెజ్ లో చాలా ఇష్టం పోయి తలకాయి కాళ్ళ కూర సూప్ తోని వాటి కర్రీ తోని రొట్టెలు తింటా అది నాకు చాలా ఇష్టం
ఆహా అవునా
ఓకే వాటిని ఫస్ట్ ఏం చేయాలంటే వాటిని చేయాలంటే దానిలో ఫస్ట్ అంటే మనం తలకాయ కాలు ఏదైతే ఉందో షాప్ కి వెళ్ళలి కట్ చేపిచు వాళ్ళని ఇగ కట్ చేపియడానికన్నా ముందు ఏం చేస్తారంటే తలకాయ కాలని వాడు వంటతోని నిప్పుతోని ఇట్లా మొత్తం కాలుస్తడు ఉ కాలుస్ షర్బత్ అంటే మొత్తం వాటి మింద ఉన్న వెంట్రుకలన్నీ మొత్తం కాలిపోయి నీటిగాయిద్ది దాంతోన్ దాని తర్వా త వాటికి ఉప్పు ఉప్పు పసుపు పెట్టేసి ఒక దృ రుద్దరు రుద్దుతే ఏమైందంటే కడుగుతారు కడగడం వల్లది మొత్తం బ్లాక్ ఉన్నది కాల్చింది వైట్ మంచి వైట్ అయిది వెళ్ళిపోద్ది దాని మీద ఉన్న మొత్తం టేస్ట్ అనేది ఎళ్ళి తర్వాతకి మంచిగా నీట్గా కడిగేసి మంచిగా మనకి కావాల్సిన సైజులో ముక్కలు కొడతర్ అన్నట్టు ఆ మనకి ఎంత సైజ్ కాలంలొ అంత ఇగ మనక్ సగం సగం ఇచ్చుడే ఉండెముండదు మొత్తం తీ కోవలది తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏం చేస్త మొత్తం అంటే ఇంటికి తీసుకస్తం ఇంటికి తీసుకొస్తే దాన్ని ఫస్ట్ ఒక బౌల్ అంటే పెద్ద గిన్నెలో వేస్తాము వేసి వాటిలో వాటర్ వేస్తాం ఫుల్గా అంటే ఇప్పుడు మనం ఎంతు ఉందో దానికి మోతాజుని బట్టి మనం వాటర్ వేస్తాం అన్నట్టు
ఓకే వాటిని ఎంత ఎంత తీసుకొచ్చుకున్నాో దాని తగ్గట్టుగా మనం నిీళు తీసుకుంటాం
ఆ ఇప్పుడు దానికి మనం ఎంత తీసుకొచ్చినా వాటికి ట్రిపుుల్ వాటర్ వెయ్యాలి మూడు వంతులు వాటర్ వస్తే ఏంటంటే అది దాంట్లో మొత్తము మరిగి మరిగి మరిగి మంట మీదా బాయిల్ కావలే ఎంత టూ త్రీ ఫోర్ అవర్స్ బాయిలు కావాలి బాయిల్ అయినప్పుడు ఏమైందంటే బాయిల్ అయినప్పుడు ఏమైందంటే అది మొత్తము బోన్స్ అనేటి బోన్సే ఉంటాయి దాంట్లో ఎక్కువ
అవునవునా
ఆ బోన్స్కున్న మాంసం అనేది కొంచెం లూజ్ అయిది మెత్తగాైది
ఓకే ఓకే ఆ ఉుడ్క వట్ నట్ట అయితుదిింకా మొత్తం
ంటే ఇ దాన్ని మనము దగ్గర వచ్చేసిన తర్వాత దాంట్లో అవసరం అయితే వాటర్ వేస్తాము లేకపోతే అట్లనే దింపేస్తాము
ఈ ఉ
ఉప్పేసిన తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా ఆయిలు అయిలో పసుపు కారము తర్వాతకి మనకి చిన్న చిన్న దినుసులు ఉంటాయి ఆ దినుసుల అన్నీ వేస్తాము ఆ దినుసులు అన్నీ వేస్తాం వేసి బాగా పోపు గింజలు గీపు పోపు గింజలు అల్లం ము వెల్లుల్లి పేస్ట్టు అవన్నీ వెసి మొత్తం మంచిగా ఇట్లా దగ్గర చేసి తర్వాత ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా మొత్తం ఎట్లా గోల్డ్ కలర్చ్చంతవరకు అన్ని ఫ్రై చేయాలి
ఫ్రై చేయాలి ఓకే
వీటన్నింటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే తే మనము ఫస్ట్ మెత్తగా ఉడకబెట్టిన అది ఏదైతే ఉందో కా కాలుతలగల బోన్సు ఫస్ట్ అది అమ్మాతో మాట్లాడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆ బోన్స్తోనే ఉంటది మాం దాంట్లా ఎం చేయాలండి మనము ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అ ఫస్ట్ే
ఓ
వేసి ఉడకపెడతాం అప్పుడ అవి టేస్ట్ వచ్చేస్తది అట్లా కూడా కొంతమంది తీనరు నార్మల్గా ఇప్పుడు దాన్ని లాస్ట్ పోప్ వేసింది మస్ స్తాలాల్ నీకీస్ తలనీ అన్నింటిని దాంట్లో ఎస్తాం ఎసి కలుపుతాం కలిపేసి కొద్దిసేప్ బాయిల్ చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా అది ఒక టేస్టీ మంచి వేరే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు
ఆ టేస్ట్ గుడ్ స్మెల్ కూడా వచ్చిది అలా చేయడం వల్ల హ్మ్
కరియపా దాన్ని కరేపాకు అంటన్నా కరియాపాకు తర్వాత ఈ కోతి మూరు అయ అన్ని ఎసుకుంటాం అన్ని ఎస్ కున్న తర్వాత దించేస్తాం దించేసి అప్పుడు దంట్లో రోటల్ రో
ఓకే రోటీతో అది కాంబినేషన్ చాలా బాగుండిద్ది
చాలా బాగుండిద్ది దాంట్లో కొంతమంది జొన్నలు రోట్టలు తింటారు కా పోతే నాకు జొన్న రొట్టలు అంటే ఇష్టం ఉండదు గోధుమ పిండి తోని జేస్ నా రోట్టలు మెత్తగా ఉంటాయే అవి తింటా ఆ గట్టి ఉంటాయి మనకు అంత టేస్ట్ అనిపియావు కాకపోతే యాక్చువల్గా అది ఎ ఎల్ప్
హెల్త్ కి మం ఓకే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళ వాళ్ళు
మా ఫ్రెండ్స్ ఉంటారు ఎస్టి వాళ్ళు వాళ్ళు ఎక్కువ అదే తింట్రరు జొన్న రో ట్టలు వాళ్ళు ఇన్వైట్ చేస్తారు మా వాళ్ళ ఇంటికి ఫిష్ కర్రీ జోన్న రొట్టలు పెట్టినప్పుడు అ కాకపోతే ఇగ మనం జోన్న రొట్టెలు అంత ఎక్కువ తినం గోధుమ రొట్ అయితే మెత్తగా మంచిగా ఉంటది అది ఎప్పుడు మనం చేసిన వెంటనే తినాలా జోన్న రొట్టలు కూడా బాగుంటాయి
అవును చు ఆ కొంచెం లేట్ అయితే అవి గట్టిగా అయిపోతాయి ఈ గాలికి
ఇడినే మంచిగెత్ సె వేయాలి వాటి ఇందులో పులకాల చేయొద్దు కొద్దిగా నూనే వేసి కూడా చెయ్యాలి మస్తు ఉంటాయి రొట్టేలు అప్పుడు తిన్నాం అనుకోండి ఆ టేస్ట్ నోటికి రుచిగా ఉంటాయి తీయ స్వీట్నెస్ కూడా ఉండదు దాంట్లో ఒకవేళ కర్రీ లేకున్నా కూడా తినచ్చు వేడి వేడి గా ఉన్నప్పుడు.
ఆ వేడి వేడి ఉంటే తినగలుగుతాం. అవును.
దాంట్లో మనము. కర్రీ ఉంటది కదా, ఏది కాలు తల కద కర్రి సూప్ వేసుకొ తింటా. అది నాకు చాలా ఇష్టం. ఇత్తమది
ఓకే, ఇది మీరే తయారు చేసుకుంటారా ఇంట్లో.
మోస్ట్లీ మేమే తయారు చేసుకుంటాం. ఎందుకంటే ఇది ఇక్కడ మనం ఉండే ప్లేస్లలో అమ్మరు. ఇది హైదరాబాద్ సిటీల్లలో అయితే ఆడ అమ్ముతారు వీటికి వీటికి సంబంధించిన రెసిపీ. చేసి అమ్మతారు
ఓకే, మనకి అవైలబుల్లో ఉండవు కాబట్టి ఇంకా మనం చేసుకోవడం ఇక్కడైతే.
చేసుకొని మనం చే కొని తింటే ఇంకా హోటల్ల దగ్గర మనం చేసుకున్నది బాగుంటాది తెల్సా.
అవునవును. వాళ్ళు ఇంకా ఆ చాలా కలర్స్ అవి వేసి చేస్తారు. అవి హెల్త్ కి మంచి కాదు. మనం దగ్గరుండి మనం చేసుకోవడం చాలా ఆరోగ్యం.
హ్మ్!
రుచి కూడా బాగుండేది.
అంటే మన ఇంట్లో వాటికే నేను ప్రిఫరెన్స్ ఎక్కవిస్తా, ఏదో ఇప్పుడు మనకి టైం కుదరలేదు అన్నప్పుడే బయట తింటా. ఆ ఆ టైం కుదరనప్పు అప్పుడే నేను బయట తింటాగాని లే అసలు బయట తినను నేను. మీకు మోస్ అంటే మీరు ఇంట్లా తింటారా బయట తింటారా?
నేను నేను ఇంట్లోనే తింటా. ఇంకెప్పుడు ఒకసారి ఎవరు లేనప్పుడు ఇంక. టైం లేనప్పుడు మాత్రమే, బయట తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తా బట్ ఇంట్లో అయితేనే చాలా తిన్నట్టు. ఉంటుద్ది. బయట తిన్న దానికంటే. ఇంట్లో తింటేనే తిన్నట్టు అనిపిస్తాది.
ఆహా!
ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే చేస్తారా? నార్మల్ టైమ్ లో కూడా ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటారా?
హ్మ్! ఓకే, ఓకే, మీరు ఇప్పుడు మీకు టిఫిన్ లోలా కాకుండా నాన్ వెజ్ లో చికెన్ తర్వాత మీకు నచ్చింది ఏటిది?
అవును ఫిష్ ఆ ఫిష్ ఏ ఎక్కువగా తింటాను
ఫిష్ ఎక్కువ తింటావా?
అవునవును.
ఓకే, ఓకే అండి థ్యాంక్ యూ. కధు అక్క రేపు